ఆ బాగున్నారా అండి
ఆ బాగున్నం
తిన్నారా అండి
ఆ తిన్నాం మీరు
ఆ తిన్నాం ఏం చేస్తున్నారు
వటైనా కూర్చున్నాం ఇవాళ ఏం పని లేదండి
అవునా టీవి చూడారాండి మీరు టీవి
నేను చూడనండి టీవి అంత ఇష్టం ఉండదు
సినిమాలు చూడరా
ఆహా సినిమాలు చూడను ఇప్పుడు ఈ సెల్లు పెద్ద సెల్లు తెచ్చుకున్నపుడు నుండి టీవీ చూతలేను
అందులోనే చూతారా
హ్మ్
సెల్ లో చూస్తారా మూవీస్
మూవీస్ ఏం చూడను ఓన్లీ రీల్స్ అవే చుస్
షార్ట్స్ రీల్స్ ఆ హ్మ్ ఏవి ఎక్కువ చూస్తారు హ్మ్ హు
సెల్ ఎక్కువ చూడను
టైం పాస్ కి అప్పుడు ఇప్పుడు చూతరా
వస్తా
హ్మ్ హు
తిన్నారా అన్నం
ఆ తిన్నాం
ఏక తీస్కున్నారు
ఈ రోజు పప్పండి
ఎస్కునా
హ్మ్ సాటర్డే కదా
హ్మ్ ఈ రోజు ఏం తినే లాగా ఉన్నారు
హ్మ్ హ్మ్ తినమంతి మీరు తింటారా
లేదండి
ఏం చేస్ మీరు కూడా తప్పేనా
మీరు తరువాత ఏం చేస్తారండి
సలవులు వచ్చినప్పుడు ఇంట్లో అందరం కలిసి గేమ్స్ ఆడుకుంటాం
క
అవును పక్కింటి పిల్లలు వస్తారు పక్కిన పిల్లల తోటి సాయంత్రం షెటిల్ ఆడుకుంటాం
అవునా
హ్మ్ ఇక కొందరు పిల్లలు వస్తారు మా ఇంటికి ఈ క్యారం బోర్డు పట్టుకచ్చుకుంటారు చె సు ఇవన్నీ ఆడితే గోలగా ఉంటాయి
ఆట వచ్చా మీకు చెస్ ఆట
ఆ ఆడొచ్చండి ఆడొచ్చు ఆడొచ్చు మీరేం చేస్తారు మరి
మేము దోస్తలు మన్న రంగాతే కస కాయలా అట
అవును మీను మ అడుకునేట వాళ్ళం మేము కూడా అది ఉంటాది కదా ఇక పచ్చిసా
ఆ పచ్చిసా రెండ పాలం
సాయంత్రం పూట
చేసుకుంట పెద్దవాళ్ళతో కూడా అడుతవో ఆడుతామండి మేము చేసు
మ్మ్
ఒక క్లాత్ మీద కుట్టికుంటూ ప చేసా దకి గావాలు లా ఇఓ క్లాక్ మీద కుట్టుకొని
మంచిగా
అ స
ఇంకా ఆ ఆడతాం
అ మైత్ర్రి రా కక్కరేనా
ఇద్దరుద్దరమ్మ ఇ ఒక్కొసారి ఒక్కరొకరం
ఇకు
కాదు క్యరమ్ బోర్డు అడ్డే తప్పుడు అయితే ఆ లేదు అవునా ఇప్పుడు కాదు నా క్యారం అప్పుడు క్యారం బోర్డ్ ఆడేటప్పుడు కాైన్స్ దగ్గర అయితాడు ష్టజమ్మక అంత ఏమ కాదు కాని తొండీ ఆడతాం అపిడిపోడు
హ మాసిప్పుడతే బాట్ అడుతాం కచ్చకాయలు అష్ట చమ్మ
మ్మ్ హ్మ్
కూడాల లేట్కర్ కథ కలిసి కూడా చరు
మ్మ్
మీ ఫ్రెడ్ ఎ అప్పుడే మళ సా ఇట్ల వరకు మలొకటే మళ్ళ అటాంటో
అంత అప్పడదప్పుడే
మ్మ్
అందర్ కల్సి మాడికాయిలు తినోటోళ్ళ మావిడికాయలు తినటోళ్ళు అందరు కలిసి మ్మ్
వాడ్లు వాడ్లు వటుకపొయ్యి కొనకచుకుంటురు ఇప్పుడంటే వడ్లు అది ఇదేమిలే ఆ
అప్పుడు చెట్లు ఉండకపోతుండేనా మీకు
లేవండి కొనుక్కునుడే
కొనుక్కునుడేనా ముంజకాయలు దిందురా ముంజకాయలు
ఆ బాగా లేదు బయటి దగ్గరోళ్ళు ఇస్తురు ఓరుస్
ముంజగాయల్తోటి మేము దిని చిన్నప్పుడు బండ్లు చేసుకొని తిరుగుతం
ఎవనికి కాయలు పొదిలకటన్ మల్ల పొడుగు కట్టె తోటి
పోవు పంగ కట్ట బట్టి
ఆడకుట్ట అది పోతరు
నవ్వుకుంటా బోతము
మ్మ్
ఎస్స్ ఆడుతున్నం దాగుడుమూతలాట ఇప్పుడు అందరు ఫోన్లు పట్టుకొని ఉంటారు మ్మ్
సాయితు నాలుగు డబ్బాలు తీసి అది డబ్బ పక్క ఇల్ల నాలుగు బండ వెట్టి
కొట్డుడు గద
ఓ
బర్ణాని వట్టుడు
మండలు కొట్టుడు గాదు
ఆ చెప్పురు అది ఎట్లనో
నాను పల్కిల్లాలే
స్పెడ్డేగా
పెద్దగా గీసి సాలె ఈ మధ్యలో నాలుగు బండ బెడతారు వాన్ టూ త్రీ అవే తెలీదు
దేవళ్ ఈ బిల్లాలు తీసుకోవాలిగ ఊహు
అదీ ఏమట్ల దొరకదాళ దొంగలు
నిన్న రాళ్ళు వీళ్ళందని ఆప్ చెయ్యాల
ఉ డిస్కా రాస ఇచట తీసకరాదు మసోని
ఆ మే ఏడుగుండాలాడికి
ఉ
ఆ మీరన్నా తిస్కౌంట్ తీసుకోవాలా మధ్యల ఒక పుల్ల వెచ్చి అద ఆట
కా తుల్ సి
ఉ ఉ ఉ ఇంకా తిసుకరా ఇటోకరు అటొకరు తవ్వుకుంటా మధ్యలో ఇద్దవి చేయీ కలు తుండే
హలో
అది బాగా వాడతాం
స్కిప్పింగ్ తెలుస్
ఇల్లు కడతాం ఆ తెలుసు
ఉమ్ స్కూల్లో ఉన్నప్పుడు అడేటోల్లం
ఇ ఈ సెలవుల్ల ఎండాకాలం సెలవులు
ఆడలేదు ఈ అప్పుడే ఇంటి దగ్గరన స్కూల్లో ఉన్నప్పుడే ఆటల పోటీలు పెట్టినప్పుడు ఆడతాం చెంచాపరుగు సూదిపరుగు అవన్నీ స్కూళ్లలోనే
ఇంటి దగ్గర ఇది ఆడుతర మీరు బొంగరం బొంగరం ఆట తెలుసా అండి మీకు బొంగరానికి ఒక తాడు చుట్టి ఇట్ల ఎత్తే గుండ్రగా తిరుగుద్ది
అవును తెలుసండి బొంగరం తెలుసు ఇంకో అది తెలుస్ అన్నం నేసి అప్పుడు దింపేస్తాం
చెరువు దగ్గరికి వెళ్తుండ్ర అందరు కలిసి
మేం పొం పోతే మా ఇంట్లో వాళ్ళు పామ్ పోతారు
అవునా
నీళ్లకు
ఎండాకాలం వచ్చిందంటే నే చెరువుకు
ఆ కొందరు పోతారు. మా ఫ్రెండ్స్ అందరు తిరుగుతరు గానీ
మగ పిల్లలు అయితే ఈతలు కోడతారు
ఆ ఈతలు కొడతారు
ఎండాకాలం వచ్చిందన్ అవే ఆటలు అన్ని మస్త్ సార్లు బాగుంటాయి పిల్లలు ఉంటారు
అవును
ఎంత మంచిగా అనిపిస్తాది
అవునండి నీకేది ఇష్టం ఎండాకాలమా, వర్షాకాలమా, చలికాలమా
అంటే ఇగ ఆడుకోవడానికి అయితే ఎండాకాలమే ఇష్టం, ఎండాకాలం సెలవులు అస్తాయని
ఉమ్
సెలవులు ఉంటాయని సంతోషం, అందరు ఫ్రెండ్స్ అం తారు ఆడుకుంటూ చాలా మంచిగా ఉంటది తెలియకుంట పోవు మంచిగుండేది మాకైతే ఎండాకాలం సెలవులు ఉంటాయి కదా అక్క ఎంజాయ్మెంట్
అవునండి
సరేనండి థ్యాంక్ యూ అండి
ఆ